అడి
ఆడిస్ చిన్నారు
లేదండి ఎప్పుడే డిన్నర్ తీస్తున్నామిదలా మీకు చేసారా డిన్నర్ అయింద మీది
లేదండి చేయ్యాలి ఈ రోజు లేట్ అయిందిడిన్నద మీరు తిన్నారా
అడ తింటన్నా
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి కొద్దిగా
మరు కొగారు చెప్పంట డిన్నర్ చేస్తున్నామ అండి కుడే
అవునా ఏమి స్పెషల్ అండి
సాంబార్ మాది మీది
మాది రోజు బెండకాయ కరీ అండి
ఎన్నా బయట వెళ్ళ మీరు
లేదండి మా అన్నయ్య వాళ్ళని గప్ చ దికి వెళ్దామంటే తీసుకెళ్ళలేదు
అవునా నపో
చా దోస అయితుంది పాని పానీపూరి తినక చాన్ రోజులు అయితేందిదామంటే మా అనేవాళ్ళు జిమ్ లో బిజీ ఉండి తీసుకెళ్ళలేదు
ఆ బా చాన్రోజులవుతుంది కాటి అంతక్ ముందు తిన్నాను హలో
అవునా
ఆ ఇంకా ము తె తీసుకోతారు బాగుంటే అక్క ఇప్పుడే తిన్నాను బాఉంది టేస్ట్ కూడా మీరు బయట ఫుడ్ ఎక్కువ తింటారా?
మ్ తిన్ నార్మల్గ తింటానండి మీర్దింటరా బైటి ఫుడ్
అంటే చాలా తక్కువ ఇట్లోనే ఎప్పుడైనా పానిపూడి చిన్న బోండాలు అట్లాంటివి గారెలు ఉంటాయి కద చిన్న చిన్నవి అవి అవి కూడా ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తుంది మట్టం అంతేగాని ఊకరిగినాము
ఆహ
కొమంగా పడిక ఇంటనే ఉంట ఎంకా ఫడ్
నిన్ననే నేను కూడా జంక్ ఫుడ్ బాగానే తింటాను మా మమ్మీ తినియదు నిన్న ష బర్మ తెచ్చుకోని తింటే ఒక క్లాస్ బీకింది మంచిగానే మా మమ్మీ
అవునా హహహహ
ఆ
ఈ సీజన్ లో అంటే సమ్మార్ లో జంక్ బయట ఫుడ్డు కంటే జ్యూసెస్ వాటర్ ఫ్రూట్స్ అట్లాంటివి తినడం బెటర్ అలాంటి షవర్మ చికెన్ అట్లాంటి బయట ఫుడ్ కంటే
అవును
నచ్చీసి సీజనల్ ఫూస్ దొరుకుతాయి కదా చాలా వరకు గ్రేట్స్ మంగోస్ వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇదినడం బెట్ర్ మనం చాలా వరకు చాలానే వెరైటీస్ ఉంటాయి ఫ్రూట్స్ ఫ్లవర్సు న బాఉంటయి
చాలా బాఉం సమ్మర్లో మంచి మంచి ఫ్రూట్స్ ఒస్తయండి మంచిగా తినొచ్చు
అవును అంటే ఒకప్పుడు అంటే ఏంటే నైటీ ఫ్రూట్స్ వాళ్ళకంటే అన్ని చెట్ల ఉండి ఇంట్లోనే తినేవారు ఇప్పుడు అన్నీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది
ప్డ అన్నీ బయట కొంకోవాల్సి ఒస్త్ న్నయి ప్రతి ఒక్కటి కూడా లైక్ ఫ్రూట్స్ కూడా అన్ని కెమికల్స్ ఏశి పండిస్తున్నరు
ఆ అంటనే చేస్తున్నారు ఎవరు కూడా ఇంట్లో చెట్లు వెంచనీకె ప్లేస్ ఎవరు ఉంచుకోవట్లేదు న చెట్లు కూడా ఎవరు పెంచట్లేదు సరిగా ఆడే పైన గార్డెనింగ్ అని చెప్పి మిద్దె మిద్దే తోటలు అని అంటారు కదా
అవును
కొంతమంది అట్లా చేస్తున్నారు మీద తోట లాగా చేసి పైన కొంత ఎవరో కొంతమంది ఆర్గానిక్ గా ఫుడ్ తినాల అనుకునే వాళ్ళు ఫ్రూట్స్ అవి అన్నీ కూడా చేస్తున్నారు ఉం చాలా వరకు అందరు బైట్నే కొంటున్నరు మీరు అంటే మీరు బయట ఫుడ్ బా తింటార ఎక్కువ
లే మరీ ఎక్కువని కాదండి ఏదో ఒక సీజన్ టైమింగ్స్ ఇప్పుడు ఒకసారి వెకేషన్స్ ఆర్ ఏదైనా తినాలనిపించినప్పుడు
ఆ మీ చిన్నపిల్లలున్నారా
అవునండి మా అన్న కూతురు
ఆ ఆ కాసుగాబడుతు ఉంటానా
అవునండి ఈ తను ఆడుకుంటుంది ఇగ
మీ పిల్లలు బా టైమ్ పాస్ అయితుంద మీ ఇట్లొవున
ఆ రండి ఇంగ టైం తెలిదు చ్చిన పిల్లల్ తొ
మీరు ఎక్కువ గార్డెనింగ్ లాంటివి ఏమన్నా చేస్తారా ఇంట్లో
లేదండి ఏం జెయ్యను
అంటెయ్ చెట్ట్ మా ఇంట్లో మేంకాదు గాని మా, మా మామయ్య వాళ్ళు బాగా పెంచుతారు, చెట్లను మా హస్బెండు బాగా ఫ్రూట్స్, ఫ్లవర్స్ కొంచెమె ప్లేస్ ఉంది కానీ ఇక్కర కొంచెం ప్లేస్ లోనే ఆల్మోస్ట్ చాలా వరకే ఉంటాయ్, మ్యాంగో ఉంది మ్యాంగో ఈ మధ్యనే గ్రో అయితుంది చెట్టు
ఎలాంటియ్ అంటే ఫ్రూట్స్ పెంచుతారా లేదా వెజిటేబుల్సా
అన్ని వెజిటెబుల్స్ చిన్న చిన్న తొట్టెలలో పెంచుతారు కదా ఇంకాన్నీ చిన్న చి ఆ పప్పాయ, మ్యాంగ్ మ్యాంగో ఈ మధ్యన మాకు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా చ్చాయి ఈ ఇయరు పోయిన ఇయరు ఫ్రూట్ చాన చ్చె చాలా వరకు, పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూటే మొత్తమ్మావి చాలా టేస్ట్ బావున్నాయ్. అవి పెట్టి ఒక ఫోర్ ఇయర్స్ అయితుంది, ఒక టూ ఇయర్స్ నుంచి ఫ్రూట్స్ వస్తున్నాయి మంచిగా అవి మొత్తం గ్రో అవడానికె టూ ఇయర్స్
ఫ్లవర్స్ ఏం లేవా ఫ్లవర్స్
ఫ్లావర్ రోజ రోజ్ ఉంది మళ్ళీ మళ జాస్మిన్ ఒక త్రీ టైప్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ చెట్లు ఉన్నాయి ఈ ఇప్పుడు సీజన్ గద ఇప్పుడు అన్నీ అవే ఒస్తున్నయి ఇక
మీకు ఈ మ నీకు లైక్ ఏ ఫ్లవర్స్ అంటే ఇష్టం
ఎక్కువ రోజ్ ఫ్లవర్స్ నచ్చుతాయి బాగుంటాయి రోజున్ను చామంతి చెట్లు ఉంటాయిగా
అవును
అవి బావుంటాయ్. ఒకటి రెండు పెట్టుకోగానే మంచి ఉంటాయ్ చామంతి, అల్లొ మల్ల చాలా రకాలు ఉంటయ్ చామంతిలో కూడా
అవును పింక్ ఉంటాయి వై ఎల్లో ఉంటయ్, వైట్ ఉంటయ్
అవును నేను కుడ చా చూసాను, బావుంట భలే ఉంటాయి. పర్పుల్ కలర్వి గుడ ఉంటాయి అవి బలే ఉంటాయి అసలు, పర్పుల్ కలర్వి, ఫస్ట్ చూసినప్పుడు ఇవి అసలు చా మంతి ఫ్లవర్స్ గన అనుకున్నా చాలా బావుండే ఇంకా కొన్ని ఇల్లో ఉండి మధ్యలో వైట్ కూడా ఉంటాయిగ సైజ్ కి చాల అంటే చాలా బావుంటాయి అవి, మీరు అంటే మీరు తేమ్ అంటే ఏం చెట్లు పెంచరా ఇంట్లో
ని ఏంటిదండి.
ఉత్త చెట్లులాంటివి ఏం పెంచరా మీరు
లేదండి మాకంత స్పేస్ లేదు
యనా చిన్న తొట్టెల్లాంట్ ట్టెలు ఉంటాయి కద
అది రాదు
తొట్టిల్లన్ని చిన్న చిన్న చిన్న వాటిలల్లో పెంచుతారు కదా చాలా వరకు
నాగు
అందర్
ఏయ్ హు
హ
చెప్పండి
ఆ చాల తొట్టెల్లొ అట్లుంటాయి కదా. అవేవి లేవా అని అంటున్నా
చెట్లు మాందార పూలు అవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి
ఉ ఓకే అనమందు అన్ని చిన్న చిన్నవి అన్నీ కూడా చొట్టలలో పెంచుతున్నారు కదా
అవునా సరే అండి